ఓ
నమస్కారం చెప్పండి
మీరు చిన్నప్పుడు పండుగగ ఎంజాయ్ చేసి వర్రప్పుడు పండుగగ ఎంజాయ్ చేస్తున్నారు
ఈ పడుగ ఎలా జరుపుకుంటారు అది మాట్లాడదామా
ఆ ఆ దర్మాట ఈ దర్మా
ఏ మీరు ఇప్పుడు ఏం పడినలు ఎక్కువ జరుపుకుంటారు మీరు ఏ పడడం జరుపుకుంటారు అ బాగా
రంజాన్ అండి
ఆ అంటే మీరు రంజనప్పుడు అంటే ఎన్ని రోజులు ఒక్కపోతుంటారు
థర్టీ డేస్ ఉంటామండి
అంటే మీరు రంజాన్న్నప్పుడు ఒక్క పొద్దులు ఉన్నప్పుడు దాని డైలీ రొటీన్ అంటే ఉదయాన్నే ఈ టైంకు లే ఇవ్వాలి ఈ ఇన్నిసార్ ఆ నమాజ్ చేసుకోవాలి ఎన్నిసార్లు తినాలి ఆ మళ్ళీ ఏ టైమ్ ఇప్పుడు ఒక్కొక్కద్ చెల్లించాలి అవి ఏమనా ఉంటాయా
అవునండి ఉంటాయండి
ఓ సార్ చెప్తార అవి
పొద్దున్నే ఐదు నరవతు తిన్నామండి అయితు ద నుంచి ఉపాసన ఉందామండి
అంటే మీరు ఐదున్నర లో పె తినేస్తారుావులేం
అవునండి
ఆ
ఐదునర తినేసి తర్వాత ఐదు సార్లు నమజత్ం ఉండి పొద్దున్న
ఆ పొద్దున ఆరుగు గంటకి మధ్యాహ్నం వన్ థర్టీ ఆ
ఫైవ్ ఫో ఫ ఫైవ్ ఫైవ్
ఆ
సిస్ థర్టీ నుంది సెవెన్ థర్టీ మధ్య రజ అవుతాంది
ఆహా
ఫటోటి ఎ టీ అళ
అంటే మళ్ళీ ఒక్కక్కొచ్చందిిన మళ్ళీ తదువుతారా
అవునండి టీచర్ట్ ఇది
హ మీరు ఫాస్టింగ్ అయిపోయే తప్పు మీరు ఏం తింటారు
మాముూలుగా ఏమేమి తినొచ్చండి మేము తర్జూ నుంచి షార్ట్ చేస్తున్నాం తర్జన తిని
ఆ ఖర్చ్చూరు అమ్ తని
సహ చేేతమ
ఆ అంటే మీరు ఇప్పుడు ఆ ఉదయాన్నే ఏం తింటారండి ఉదయాన్నే తింటారు కదా ఫై్ తథర్టీ లోపు
అది ఏమంతి మచ్చడి ఇప్పుడు తయీప్పింది
అంటే అవి మన ఇష్టమా
అవునండి
ఆ అంటే ఆ టై లో ఇదేం తిని అంటే మీరు మధ్యలో ఇంకా వాటర్ అలా ఏం తినరా ఫ్రూట్స్ మలో
అవునండి ఏం తిన్నామండి
ఆ
మీరు ఏ పడుగది ఎప్పుి చేస్తుకోడి
ఆ మేము సంక్రాంతి చేసుకుంటాము ఉగాది చేస్తాం దసరా చేస్తాం మేము అన్ని పండుగలు చేస్తాం ఉంటా ఉంటాయి
అవునండి మీరు ఈ మధ్యన ఉదది ఎలా చేస్తున్నారండి
ఉగాద అంటంటే మేము ఆ ఒక వారం రోజుల మందు నుంచే ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాము మొత్త నీట్గా
అ
ఆ పెయింటింగ్లు అలా ఏమన్నా చేయిించుకున్న వాళ్ళు ఉంట చేయిించుకుంటారు
ఉ
ఇంకా తర్వాత కొత్త బాటలు కొనుక్కుంటాం అందరం
ఆ అవునండి
కొత్త బొట్లాట కొనుక్కుంటాం కొనుక్కున్న తర్వాత
ఉన్నాయి
ఇంకా మళ్ళీ చేన్ దగ్గర నుంచి ఎంత పంట ఇంటికి వచ్చే టప్పటికళ్ళ మాకు రైతుల రైతులకి
ఆ ఇప్పుడు ఉగాది ఎందుకు చేస్తారండి
అంటే మీరు రంజాన్ ఎందుకు చేసుకుంటారు చెప్పండి ఒకసారి
నువ్వు ఈత లేవు అదంతా
ఆ అలానే ఇప్పుడు మాకు ఉగాది తోటి కొత్త సంవత్సరం ప్రారంభం మయితే
అవునండి
ఎ దానికోసం అంటే ఈ ప్రతిసారి ఉగాదికి సంవత్సరా ది మారిద్ది
ఆహా
అలాగా ప్రతి ప్రతి ఇయర్ చేసుకుంటాం మళ్ళీ ఇంకా ఉదయానే నిద్ర లేచి పాయసం అలా వండుకొని దేవుడు ప్రసాదం పెట్టి ఇంకా కొత్త బట్టలు దేవుడికి బెట్టి అకా సెలబ్రేట్ చేసుకుంటామండి
అవును ఇప్ ఇప్పుడు చాలా మంది మీ చుట్టాలు రాకుండా వీడియో కాల్ చేసుకొని ఇప్పుడు టెక్నాలజీ వాడుకొని అలా చేత్తున్నారు కదా అప్పుడు బావుండేద ఇప్పుడు బా బాండేదా
అప్పట్లోనే బాండేది అందరూ పండగలకి ఒక చోటుకి వచ్చి ఊర్లో చేసుకోడం వల్ల అలానే నచ్చేది
ఏమో
కాకపోతే ఇప్పుడు ఎవరు బీజిలో వాళ్ళు ఉంటున్నారు గదా
అవునండి వీడియో కాల్ చేసుకోని అలా
అవును మీరెలా ఏమన్నా ఎప్పుడనా ఫెస్ చేసారా
నేను నైంటీ పర్సెంట్ ఇంటికి ఎళ్ళకపోతే చేప్తా వీలు అవ్వ పోతే ఆల్టర్నేట్ తాసాండి వీడియో కాల్
నేను నేను చాన చాలా సార్లు అంటే వీడియో కాల్ చేయలె ఇంట్లోనే పండుగలు చేసాను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఎందుకంటే మన వర్క్ మనకున్న వర్క్ దాని వల్ల
అవును
ఉ అంటే ఆ చెప్పండి
ఇప్పుడు పండగ అంటే ఇప్పుడు చాలా మంది సంక్రాంతి సంక్రంతి పండవి చాలా మంది పందాలు అయి ఏస్తున్నారు అలాగ అది మంచిదేనా
మంచిదే కోడి పందాలు బిళ్ళాట ఆడ్డం మంచిదే కాపోతే దానికి కూడ కొంచెం లిమిట్ ఉండాలి ఏలా పడితే అలా ఆడితే మన డబ్బులే పోతాయి మీరు ఎప్పుడన్నా అలా కోడి పందాల అలా ఆడి టప్పుడు డబ్బులు పోగొట్టుకున్నారా
అవునండి అందుకే మీరు అరుస్తున్న ఏనా
మె మెమ్ ఎప్పుడు నేను ఎప్పుడు కోడి పందాల కెయలే గాని బిళ్లాట అయ్యి వేసాను
అవునండి
డబ్బులు పోగట్టుకున్నాం అప్పుడు తెలిసి వచ్చింది ఇంకా ఆడకూడదు అని అప్పుడు నుంచి ఆపేసాను
ఉప్పుడు చాలా మంది పండగ్ అంటే సంతోషం ఇ చాలా మంది వేరే దేశాల్లో ఉంటున్నారు
అంటంటేకా విరగా సల పోయినా వాళ్ళ మ ఆలోచించ వాళ్ళు ఎందుకు ఇల్ వాళ్ళకి డబ్బు అవసరం లేకపోతే అక్కడ ఏమైన్నా జాబ్స్ అలా ఉంటే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు మన పండగ కోసము అలా ఏం ఆగరు కదా
ఆ
బాళ కన్వీనియంట్ అక్కడ బాగుంది దనికోసం అక్కడకి వెళ్ళిపోారు మన కన్వనియంట్ ఎక్కడ బాగుంది కాబట్సం ఎక్కడ ఉ బ
మీ దయ మసజన్నా
మా
ఏమ మ
చెప్పండి మా టైము
కుడు కుక ఉభ ఉదది అంటే బా చే చేస్తున్నాక
ఆ అవును బాగా చేస్తాం మేము ఉగాది అన్ని బాగా చేస్తాము ఉగాది ప క్కడ చేస్తాం పాయసం చేస్తాం అలా అంత చేస్తాం
బాగా చేస్తున్నారా ఉగాది ఈ సంవత్సరం
ఆ చేసేసాముూడ అంటే మీకు రంజాన్ పడుగ
ఏంటండి మళ్ళీ చెప్పండి
మీరు రంజాన్ ఫెస్టివల్ రోజు ఏమేం ఐటెమ్స్ అలా చేసుకుంటారు
మేము ఫీ చేస్తాం అండి పాయసం చేస్తాం
హ
త బిర్యానీ బిర్యానీ చే అమ్ మ
అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కల్లా ఏమైనా బిర్యానీ పెట్టించేది అవకాశం ఉంది
ఏో ాన్సెస్ చూద్దామ అండి ఛాన్సెస్ ఉంటే చెతాం
అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోసం ఎప్పుడు పెట్టిర కదా పెట్టటిారా
పెట్టస్తామండి దా ద్వారా టైం అవలేదండి
అదే రేపే కదా మీ పండగ అప్పు కోసం అప్పట్లో పెట్టేయాలి కదా ఫ్రెండ్స్ అయిపోయినా
పెస్తామని చెద్దాం అ విలైతే
వీలయితే పెట్టించారు కదండి కంపంగా పెట్టటియాలి అలుగనా ఫ్రెండ్స్
ఇడు మీ ఉదాది పెటి ఇచ్చ రా
అంటే మీ ఫ్రెండ్స్ నేను బిర్యానీ ఎప్పుడు అడగలేదా
ఏంటండి
మీ ఫ్రెండ్ నేను బిర్యానీ కోసం బిర్యానీ దింపి మని అడగలేదా
అదేనండి
మీంత అడిగినప్పుడు తినిక వెళ్ళి కదా మీరు
అ మీరు దాజీది ఆ చద్దాంమండి
ఆ చెప్పండి
మీరు దాదిని ఏ ఏమేమి పెట్టించారు అంటే
చ్చేమండి నిన్న నైటు అటి అటి పండ్లు, స్వీట్, వడలు, పులిహోర అన్ని పెట్టిచ్చానండి
ఉ ఇంకా
నేను అలా ఏం తక్కువలేను ఆ మా ఫ్రెండ్ అరటికయలు ఎక్కువ తింటాడని ఆరు అరటికాయలు కుడి జన
ఉగాది పచ్చడి పెట్టిచాడండి
ఆ ఉగాది పత్రడే నిన్న సాయంత్రం తిడానికి రమ్మంటే నేను అంటే ఓ ఫాస్టింగ్ లో ఉన్నా నైట్ నైట్ అటికయలు ఎక్కువ ఇప్పించలంటున్నాడు అందుకోసం ఎక్కువ అటికయలు ఇప్పించాను అవును ఇంకా ఇంకేంటి మరి ఇంకేం చెప్పండి మీరు
ఇంకా అటికాయలు యా ఎలా ఎంజాయ్ చేసారు మీ ఫ్రెండ్
ఏంటి ఉగాది ఎలా ఎంజాయ్ చేసాడా అటికాయల తోటి
అవునండి
అంటే అటికాయలు అంటే అడిగాడు ఇప్పించాము కే మా ఫ్రెండ్ ఎలా అంటే ఇప్పుడు అటికాయలు ఇప్పిస్తే చనా హ్యాపీ అందుకోసమనే ఎక్కువ అటికాయలు తెప్పించాను నేను
ఉ
అలానే మీ ఫ్రెండ్ కి కూడా బిర్యానీ అంటే హ్యాపీ లా ఉంది ఇప్పియండి పాపం
ఆ సరే అండి
ఎప్పుడు ఇప్పిస్తారు మరి బిర్యానీ
ఆ చూద్దామండి డేట్ మంచి డేట్ చస్తుంది మంచిగా పెట్టిస్తామండి
ఆహా
చందుండి బాయ్ అండి
ఆ బాయ్